ఉంటామండి
నమస్కారం అండి
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు అవునా
మీరు మీరు తిన్నారా
ఆ తిన్నాను బొరుగులు తిన్నానండి మా మమ్మీ తోటలేక కి పోయింది
ఆహా
నేనే బొరుగులు చేసుకో బొరుగులు చేసుకొని తిన్నాము ఇంకా ఆ ఉద్దిబేల్ పిండి వడలు చేయ చేయడానికి రుబ్బమనుంటే రుబ్బి పెట్న ఇంకా మా అమ్మ వస్తే చెయాల
చాలా పనులే చేస్తున్నారు మ్
చానా పన్లులే నేర్చుకుంటాను
అవును హ్మ్
మ్ మీరేం తిన్నారు
నేను అన్నం పప్పు పెరుగు ఉప్మా
ఉప్మా
ఉప్మాలె పెరిగేసుకొని తింటాం
అవునా మాది కూడా పప్పేనండి పొద్దున్న పప్పు చపాతి మ్
మాది పొద్దున ఉప్మా ఇంకా అది ఉప్మా ఉంటే అంటే పెరుగేసుకొని తిన్నాను ఇంకా మధ్యాహ్నం అన్నం పప్పు చ తిన్నాను తెలిసింది ఏం చేస్తున్నారు ఇంట్లో
ర్షం పడ్లే లేదా మీకు
రాత్రి చాలా పడిందండి పుల్లుగ తడిచిపోయిండ ఇప్పుడు చూసే ఎండి వస్తది చాలా రాత్రి చూస్తే చాలా వాలు మీరు సిగ్నల్ ఉన్నచ్ చోట పోండి మీ మాటలు సరిగ్గా వినపడ్
ఇప్పుడు ఇనిప్పిస్తుంద
ఆ వినిపిస్తుంది
నేను కూర్చున్నాన అందుకు వినిపిలేదు ఇప్పుడు తిరుగుతా ఉన్నాను తిరుగుతుంటే ఎండ బడతాంది
అయ్యో ఒకచోట నీడున్న చోట కూర్చోండి
కొంచెం కొంచం కొంతసేపైతే ఈడ పక్కన వేరే వాళ్ళ ఇంటి కొబ్బరి చెట్లు ఉన్నాయి వాటి నీడ వస్తుంది మా ఇంటి పైకి చల్లగ ఉంటుంది నిద్రపోతే అ
మేలు బావుంటదిగ అప్పుడు
త్రీకి అలా ఇప్పుడైతే ఉండదు త్రీ అల ఇప్పుడు జస్ట్ కొంచెం వచ్చింది
మ్ హు
నెక్స్ట్ ఎక్కడ బోలనుకుంటన్నారు
నేనే ఏం అనుకోలే మీరేమనుకుంటున్నారు
కోచింగ్ పోదాం అనుకున్నాను మా బాబాయి ఇప్పుడు ఫ్రెషర్స్కి ఏం లేవు ఎక్ క్స్పిరియన్స్ అలా పెట్టి ఆ నువ్వు కోచింగ్ చేస్తా ఉం డు ఎక్స్పీరియన్స్ అలా పెట్టి చూద్దాము వస్తే పొదువు లేదంటే కోచింగ్ లోనే ఉండు ఒక త్రీ మంత్స్ వెయిట్ చెయ్య అన్నాడు
హ్మ్
ఆ కోచింగ్ పోవాలంటే మా బాబాయ్ ఇన్స్టిట్యూటు ఫ్రీగా మా మాట్లాడతా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్న్నాడు
మ్మ్
వాళ్ళు ఇన్ స్టూటోళ్ళు టైమ్ అడిగారంట కొన్ని రోజులు
ఉమ్
ఇంక ఈ రోజు ఫోన్ చేయాల త్రీ డేస్ కి తర్వాత చేయమన్నాడు త్రీ డేస్ అయిపోయింది ఈ రోజు ఏమ
కోన్
అటు బ్యాంగ్ళూరే
ఊహు
హైదరాబాద్ లోనే ఉన్నారు ఇంకా అవన్నీ ఏం తెలీదు నా తమ్ముడు దగ్గర్లోనే కావాలనే అనుకున్నా ఎందు అంటే నాకు ఏమన్నా అవసరం ఉన్నా వస్తాడు గదా
అవును
అందుకు నేను ఎక్కడ ఉన్ నే ఎక్కడ ఇన్స్టిట్యూట్ దొరికితే అక్కడ ఉంటా వాడే అక్కడ పక్కన నా హాస్టల్లో ఉంటాడు నా దగ్గరే వాడే బస్ పోతాడు వాళ్ళ కాలేజ్ కి
ఊమ్ ఏల్లేదు నాకు సరిపోతుంది ఇద్దరు ఒకే చోటే ఉంటారు
ఆ ఈ రూమ్ అయితే ఇప్పుడే వద్దూ రూమ్ ఏం అనుకోలేదు ఒకవేళ జాబ్ ఇలా వచ్చిన తర్వా త రూమ్ తీసుకుంటాం ఇప్పుడేం హాస్టల్ లోనే ఉంటాం
ఆ కొద్ధి రోజుల్
కొంది రోజు అలవాటు అయితే నాకు కొంచెం తెలిస్తే ఇంకా పీ జి లాస్ట్ రూమ్ లో ఉంటా మళ్ళీ నా తమ్ముడు కాలేజ్ కి ఎళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఉండలేను గదా
అందుకే ఆ అవును
హూమ్ కొన్ని
వితే
మంది హై కొంతమంది హైదరాబాద్ గూడా బెటర్ అన్నారు హైదరాబాద్ గూడా బెటర్ అంటున్నారు ఆష్టల్ ఫీస్ అన్నీ తక్కువ ఉంట కానీ నాకు ఎవరు అన్ టె బెనిఫిట్ ఉండదు గదా ఇక్కడైతే నా తమ్ముడు ఉంటాడు
అందుకే ఊమ్
మా డాడీ ఇంకా సరేలే ఏమైతాది లే ఈరోజు డే డబ్బులు కట్టినాము ఇప్పుడు ఏమైతాది అయితె గానీలే ఆడే ఉండు సేఫ్టీగ ఉంటవ్ వర్ష అ ఉన్నాడు
ఇన్వాల్వ్ ఉంటేనే మీరుండు లేకపోతే కష్టం ఉంటాయ్
అవున్ స్వామి ఏదేదో మా తమ్ముడే భయపడతాడు వాళ్ళు
అవును అసల్ చాలా మంది నేనేం అనుకోలేదండి అనుకోని జరక్కోను టే ఉట్నే బాధపడాలని జెప్పి ఇంగ ఏమ్ అనుకోలె
ఊ నేను జస్ట్ అనుకున్నాము
తమ్ ఉండద
ఉహు మా అమ్మ అదే అంటుంది మా బాబాయ్ ని తొందర తొందరగా చెప్పు అండె మా బా మా అమ్మ ఉన్ని లే కొన్ని రోజులు ఉండి యేమైతాది పీర్ల పండగ అయిపోయినంక పోదువులే అని అంటుంది మా అమ్మ
ఉమ్ చూస్కొండి అంతే జాగ్రత్తగా
అదే తొందర తొందరగా పోకోకుండా ఆలోచించి నిదానంగా
ఆ నిదానంగా పోయేది లేదు ఎందుకు ఉంటే ఏమైనా మీరే ఆలోచించుకొని మీరే పోండి పక్కనోల్ మాటలు మాత్రం వినోదండి
అవు అదే అండి అందుకే ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఉండకోకుండా పోతు
అఔష రద్దండి ఒక్కటే పోయనే చాలా మ ఒకటే ఉన్నంత ఉత్తమైంది ఏమి ఉండదు
ఇప్పుడు మేము ఉన్నాము అంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకవేళ వేరే వాళ్ళు పరిచయం అయి ఏదో ఒకటి సమస్య వస్తది ఎంది అంత అవసరం
ఉమ్ ఖచ్చితంగా వస్తాయి మనం రావు అనేకి లేదు
అందుకే ఇంకా ఎవరు మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎక్కడ పోతాన అడిగినా అడుగుతానా ఉన్నారు ఏమో తెలీదు అని అంటున్నా ఊరికే ఎందుకు చెప్ నీకే ఇంకా ఫస్ట్ చెప్పింది
అవునా నేనేనా అంత అదృష్టవంతరాలినా
ఏమో ఎవో అఊరికి ఊరికే మళ్ళన్న మేము వస్తాంలే ఆ అలా అంటారు కదా ఇప్పుడు మా బాబాయ్ నాకు ఫ్రీగా చూసేదే ఎక్కువ ఆ మళ్ళీ ఇంకా మాకు చూడు అం టే అది నా చేతుల్లో లేదు కదా
ఆ కష్టమయి పోతుంది అప్పుడు అందరికీ
ఏంటండి పక్కన సౌండ్ వస్తుంది
బయట అమ్ముతాన్న రండి అందుకే ఏవో ఇప్పుడు ఏం రాలేదా
ఆ రాలేదులే
హమ్
ఎంటో ఏ టీమ్ జాబ్ తెచ్చి జాబ్స్ ఎ లేకుండా చేస్తుంది
ఉమ్ మొన్న లే లింక్డ్ఇన్ లో అందరికి జాబ్ లు ఇచ్చే ఆ లింక్డ్ ఇన్ పోయిందంటే ఇంక ఏం చేసేది
ఉమ్
వాళ్ళే లింక్డ్ఇన్ వాళ్ళే ఆరు వందల మందిని తీసేసినారంట ఆ కంపెనీ వాళ్ళే అమ్ రాసిట్లి లింక్డ్ ఇన్ తీసేసిందంటే ఇంక ఏం బతికేదని అందరూ కొట్టుకు కుంటాన్నారు
నే నేను కూడా అందే ఎక్కువ డబ్బులు లేకోకుండా ఫ్రీగా అంతల అడుగు పోతున్నా లేదంటే కొంచెం ఆలోచించి పో
మీకేం ఉన్నారు కాబట్టి చూసేవాళ్ళు మీది పోయినా సరిపోతది ఆహా లేకపోతే ఊరునే అడపోయి ఇబ్బంది పడాల
హుమ్మ్
ఆ ఫ్యూచర్ లో కచ్చితంగా అంటారు వాళ్ళు మా వాళ్లే కదా వచ్చింది అంటారు
అంటే మా బాబాయ్ అయితే మంచోడు చనా అంటే ఏమి
మరి అట్లా మీ నమ్మకం ఉన్నప్పుడు
అంటే మా పి వాళ్ళతో మేము మాట్లాడము మా అమ్మ వాళ్ళకి అట్లా కొంచెం అట్లా గొడవలు అంటే అమ్మమ్మ వాళ్ళకు మా పిన్ని మాతో మాట్లాడదు మా బాబాయ్ తో ఓక్కడే మేము మాట్లాడతాం పిల్లోల్లం
హ్మ్మ్
మా బాబాయ్కి నా నేను నా తమ్ముడు అంటే కొంచెం అభిమానం అనమాట పెళ్లపటి నుంచి
ఆహా మరింకా నమ్మ పుక్కం ఉంటే చాల ఉంది తీసుకోచ్చు
కత్లా ఆట్లాడ మా డాడీ కొంచెం కలిసి ఇం మా పిన్ని మా డాడీతో మాట్లాడి అట్లా కొంచెం ఇప్పుడు
హుమ్మ్
మన అవసరం కాబట్టి ఏమైనా చేయాలి
ఉహు
ఎవట
మీ మాటలు సరిగ్గా వినపడటడం లేదు
మీ వాయిస్ బాగా వినిపిస్తుంది
ఇప్పుడు మీది పర్ కొంచెం అర్థం కొడతాం ఇనిపిస్తుంది
అవునా నిది బాగా క్లారిటీగా వినిపిస్తుంది ఫుల్ టవర్ ఉంది
మీరు ఎందుకో మ కోల్త
ఇంకా నేను ఈ ఫీ ఈ పైన కొండపైైకి పోవాలలేమో
ఇప్పుడు వస్తాంది పర్లేేదు
హుమ్మ్ అబ్బా ఎండ సంపుతంది ఇక్కడ
రాత్రి పడే వర్షం అదే ఏదో పొద్దున పడితే మేలు అనిపిస్తుంది
మాకు లెవెన్ వరకు పడింది మా పొద్దున్నీ
నకు పది వరకు ఉంది పొద్దునలేసి ఇంగ తెల్లారలే ఎందుకు అని పడుకున్న మాయమ్మ లే తవా లేదా అని లేపోయింది
అవునా థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఓకే అండి
ధన్యవాదాలు